హొ
సేమ్
హలో
హలో ఆ చెప్పే
ఏం చేస్తన్నావ్
ఏం లే పడుకోడ దక్షు
పండుకున్నడు పాపం ఫుల్లు ఫీవర్ వానికి
ఎందుకు
వ్యాక్సిన్స్ వేసినాము వేపిచ్చినం నిన్న
టే కదా
ఉమ్ వాళ్ళు ఎన్ని డోస్ వేసిర్రు అని అడిగిర్రు నాకేమో తెలవదు మా అత్తమ్మ బావ తీస్ పోతారు కుచ్చుకోమని తీసుకొత్తార్రు ఆ వీళ్ళే తీసుకపోయ్ నిన్న నేను పోయిన
ఉమ్
మరి వాళ్ళ ఆశా వర్కర్లు వాళ్లే కదా నే రాసేది మరి బుక్లో చూసుకుని ఆ బుక్లో చూసుకో ఎన్నో డోసులు చెప్తారు వాళ్ళు అలా చూతారు ఇలా థర్డ్ డోసుని ఉన్నది ఇప్పుడు ఎన్ని డోసులు వేపించిర్రో మమ్మల్ని అడుగుతారు దాంట్లో చూసుకున్నాను అంటనేేమో లేదు చెప్పండి అన అంటర్రు ఫార్ట్ ఫైవ్ డేస్ గాక థర్డ్ ది అంట చే ఫార్టీ ఫై డేస్ దానితోటే తా
నేను నేనేేపించుకోవాలి వ్యాక్సిన్ మర్చిపోయా నేను
ఊ దేంది
హైపరడీస్ బీబీ
అవునా ఇగ వింది అయిపోయింది
మల్లా పదో నెలకి ఉంటది
ఆ అదే మళ్ళా టెన్త్ మం ఆ జ నవంబర్లా ఉన్నది హలో హలో హలో హలో హలో హలో